హలో ఆ బాగున్నమండి మీరు ఎలా ఉన్నారు
ఆ మేము కూడా చాలా బాగున్నాము కాలేజ్కి వెళ్ళారా అండి ఈ రోజు
ఆ వెళ్ళమండి
ఓకే ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు కాలేజ్ అంటే ఏం చదువు
మాది బీటెక్ అండి బీటెక్ సిఎస్ఈ చేస్తున్నాము
అవునా అదే అండి ఈ రోజులలో చదువు చాలా ఆ చదువుకోవాలి కదా బాగా చదువుకుంటేనే మంచి మంచి జాబ్స్ వస్తున్నాయి కదా ఇంకా బీటెక్ నుండి బీటెక్ నుండి కూడా మనకి చాలాపర్చ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది
అవునండి ఉపాధి వచ్చి చాలా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి
అవును చదువుకుంటేనే కదా అండి ఈ రోజుల్లో బయట మనం ఆ మంచి మంచిగా పేరు గొప్ప పేరు సంపాదించుకోగలం ఉద్యోగం ఉండి చేతిలో కొంచెం మనీ ఉంటేనే కదా బయట మనకి ఎవరైనా విలువ ఇచ్చేది
అవును అవునండి ఇప్పుడు మన కాల మీద మనం నిలబడుతుని ఎద వాళ్ళు కొంచెం గౌరవం కూడా చూస్తారు మంచి ఇక మన చదువు తగ్గట్టు
అవునండి చదువుకున్న గొప్పతనం ఇంకా దేనికి లేదు దండి చదువుకుంటేనే మనం మనకు మంచి మంచి అవకాశాలు వస్తాయి మనం ఎక్కడైనా గొప్ప బ్రతకచ్చు ఏ ఏ దేశం లోనైనా వెళ్ళి మనం జాబ్ చేసుకోవచ్చు మనం ఉన్న ప్రాంతంలోనైనా జాబ్ చేసుకోవచ్చు ఉద్యోగం మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కదాండి
అవునండి మీరు చెప్పింది కరెక్ట్ ఇప్పుడు చదువు ఎంతో ముఖ్యంగా మనకి అందరికీ ఉ విద్యా విద్యాశాలలో అ అందరు పధ్యాలు అందరు చెప్తున్నారు చదువుకుంటేనే మంచి
అవునండి మీరు చెప్పింది చాలా ఆ చక్కగా చెప్పారు ఈ ఈ రోజుల్లో మనం చదువు చదువుకున్న విలువ చదువుకున్న అది దానికంటే ఎక్కువ ఏ ఏముందండి చదువుకుంటానే కదా ఆ ఇప్పుడు మనకు ప్రభుత్వ ఉద్యోగాలయినా ప్రైవేట్ ఉద్యోగాలయినా సాఫ్ట్వేర్ ను ఉండి బిటెక్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ గా అయినా మనం ఎందు లోనైనా రాణించచ్చు